నమస్కారం అండి
చెప్తేనే టాపిక్ మాట్లాడతారండి మీరు చెప్పరాండి
చెప్ ఇప్పటిదాకా చెప్పింది ఏంటండి
మీ కాదు నేను సలహా ఇస్తే మీరు చెప్తున్నారు. కదండి ఏదన్న కొత్తగా చెప్పండి అంటున్న అందుకే అన్నితి విన్న విన్నయే విన్నయే విన్నయే ఐతాందండి
అవునండి సరే అండి ఏ.. ఇగో ఈ మా ఇంటెమ్మట ఒక స్టోరీ జరిగింది. చెప్పాలనా అండి ఉమ్ అయితే వాళ్ళు ఎట్లా అంటే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నారండి వాళ్ళుక్ ఉ అయితే ఏమైంద ఏంటంటే అమ్మాయికి పెళ్ళి చేసిర్రు ఈ అబ్బాయిలకు గూడా పెళ్లిళ్లు అయిపోయినియండి. అయిపోయినాక అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదండి అయితే అట్లయినా మ్యారేజ్ చేశారంటే వేరే వాళ్ళ తోటి పోతది కావచ్చు అనుకొని మ్యారేజ్ చేశారండి ఆమెకు మ్యారేజ్ చేసేసిన తర్వాత ఇద్దరు పిల్లలు లాంటి కొడుకో బిడ్డ కొడుకో బిడ్డ అయిన తర్వాత ఏం చేశార అంటే ఆ ఈమెకు భర్త చాలా మంచోడండి ఆమెను బయటికి వెళ్ళకుండా ఎప్పటికింట్లో కూర్చోబెట్టే మంచిగా సాగేది కట్టు అట్లా కుసబెట్టి తిన్నందుకే కొంచెం బాగా అదయిపోయిందామకు ఇగ ఊకే మా ఆయన నన్ను ఇంట్లో కూసో పెట్టి సత్తాండు అని ఇక ఆమె పొద్దుగాల పోయితే ఆయన సాయంత్రం వచ్చేదట. ఖతం ఇమే ఇగ ఎట్లా ఐన ఈమె సైడు బిజినెస్ ఈమె చేసేది అన్నట్టు ఇట్లా చేసుడు ఆయన చాలా సార్లు చూసి చాన ఓపిక ప పట్టి పట్టి ఆయనకు నచ్చక ఇట్లా చేత్తన్నావ్ అట్లా చేత్తనవ్ అని గొడవలు స్టార్ట్ అయినాయి అట ఇంట్లా గొడవలు స్టార్ట్ అయితే ఇక ఇట్లా చేస్తాంది అట్లా చేస్తంది ఇ మరి నే అయితే ఉం డలేను మరేం ఏమ అనుకుంటారు అది ఇదని అంటే విడాకులు ఇచ్చేస్తా గంతే ఇప్పుడు నాకు సంబంధం లేదు అని ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కు తెలవకుండా అబ్బాయికి ఎవరు లేరు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఎవరి తెలియకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిరండి కోర్టుక వెళ్ళి ఆ కోర్టులనే డైరెక్ట్ విడాకులు తీసుకు న్న తర్వాత ఇళ్ళ పేరెంట్స్ కు తెలిసింది విడాకులు తీసుకున్నట్టుగా ఇక తను మరి పిల్లలు ఉన్నారు కదా పిల్లల భవిష్యత్తు ఎట్లా మరి పిల్లలకు ఏమైనా రాసిస్త స్తావా ఏమనా చేస్తావా నెల నెలా ఏమైనా పేమెంట్ వేస్తావా ఇవేం అడగకుండా ఇక డైరెక్ట్ వద్ వద్దు అంటే వద్దు అనుకున్నట్టునే టోలుఅటే విడిపోయిరండి
మీ ఉన్న ఉన్న ఉన్న ఊర్లో నేనా అండి అర్ధం అయితలేదు మరి
ఆ ఓకే వినండి మీరయితే అయితే అట్లా అయ్యింది అట్లా అయిన తర్వాత తర్వాత పేరెంట్స్ తెలిసినాక ఇక్కడికి వచ్చిందండి వచ్చి అమ్మ వాళ్ళ తల్లి గారి ఇంటికి వచ్చిందండి పిల్లల్ని తీసుకొనివచ్చిచ్చాక వాళ్ళ పేరెట్స్ ట్ల ఎందుకు చేసినావు అట్లేందుకు చేసి నావు ఆ మంచి చక్కగాన భర్త న పెట్టుకున్నావు ఇది అదన అంటే ఇక వాళ్ళ భర్త మీద లేని సాడీలు మొత్తం చెప్తే ఇక వీళ్ళకి తెలవదు కదండి అంతే అంతకు ముందు ఆయన అంత మంచిగా ఉండేది కాబట్టి మంచోడు అన్న విషయమే వీళ్లకు తెలుసు పేరెంట్స్ కు
ఇంకా ఇస్తలేదు
ఇలాంటిది ఇట్లా చేసింది ఈమె విడాకులు తీసు కుందన్న విషయం పేరెంట్స్ కు తెలవదు ఆయన ఏం టార్చర్ చేస్తే నా బిడ్డకు అట్లా అయిందో అన్నట్టుగానే పేరెంట్స్ అనుకుంటారు అన్నట్టు అట్లా అనుకని ఇగ బాగా అతన్ని తిట్టిరు చేసిరు మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా పిల్లకి ఏం రాసి ఇయ్యాలి ఏది అంటే ఈ అమ్మాయికి ఏం చేసిరంటే పేరెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర ఎకరామంతా భూమి ఇచ్చిరు అన్నట్టు వరకట్నం కింద ఆ ఇస్తే అదే భూమి ఇక ఆ భూమి తోటే ఇక పిల్లల భవిష్యత్తు ఈగ అదే కథ అని ఆమె ఫస్ట్ నుంచే క్యారెక్టర్ బాగా మంచి గా ఉండదు ఇక డైరెక్ట్ ఏం చేసింది ఇంకో అతను అతనికి కూడా పెళ్ళి అయింది వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారట అతను కూడా బా ని వదిలేసి ఇప్పుడు ఈ మున్నా ఆయన ఇద్దరు కలిసి కాపురం చేసు ఉంటారు
పిల్లలు వొదిలి పెట్టిండు ఇమే అయితే ఈ పిల్లలను పట్టుకొని అత్తని తటి కాపురం చేస్తుంది అన్నట్టు ఇక చేసుకుంటూ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చుడు పోడు చేసుడు ఆ ఉన్న భూమి ఎకరం భూమి ఉన్నది ఆ ఎకరం భూమి పొలాం పెట్టుకున్నాడు ఇది చేసుకున్నా అది చేసుకున్నాడు ఇక ఇట్లా నడిపిస్తారు వాళ్ళు వాళ్ళ ఇట్లా నడిపియంగా ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ రెండో అన్న ఉంటడండి ఆ రెండో అన్నకు ఎట్లా అంటే ఆయనకు మ్యారేజ్ అయింది ఆయనకు మ్యారేజ్ అయిన తర్వాత అతను ఏం చేసి వచ్చిందట అంటే ఆ అమ్మాయి తోటి కొంచం వెరైటీగా ప్రవర్తించేదట ఈయన క్యారెక్టర్ అమ్మాయికి నచ్చలేదు నచ్చక ఈ అమ్మాయి మొత్తం మన విజ ఇగా నేను ఈయన తోటి సంసారం చేయలేను నేను నాన్న టార్చర్ చేస్తా అంటూ నేను ఉండలేను అని అని ఆ అమ్మాయి విడాకులు తీసుకుందాం రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారు కానీ పిల్లలు గిట్ల ఎవరు కాలేదండి వాళ్ళలకు కాకపోతే ఈ అమ్మాయి అన్నది కదా ఇక నేను ఉండను వీడ లు తీసుకుంటా ఈయన తోటి వేగలేకపోతాను నేను అని ఆమెంటే సరే అని కోట్లే వేసిరండి కోట్లే వస్తే ఈమె డబ్బులు తెచ్చిన దానికంటే డబల్ ఇ ఇవాలని కోట్ల కేసే ఏసిరు కేసేత్తే వీళ్ళకి ఏం లేదు డబల్ ఇయలాంట్ అంటే ఇప్పుడు లక్ష ఇస్తే లక్షకు రెండు లక్షలు ఇయాల గదండి. ఇప్పుడు ఆమె దేచ్చుకున్న సొమ్మం త ఆమెకే ఇయ్యాలే డబ్బులు లక్ష త్ తే లక్షకు రెండు లక్షలియలే ఇగ అట్లాని అనగానే వీళ్ళు ఏం జెషిరు అప్పుడు టాకుగిట్లా గోనుక్ రండి డబ్బులు గిట్లున్నాయి గదా అని, టాకు గిట్లా గోనుక్కుంటే. ఆ టా్రాక్టర్ అమ్మినా, ఏది అమ్మినా, బాకిలు తీరలేదండి. తేరకపోతే, వీళ్ళు ఏం జెస్సిరు, ఇగ మొత్తం అతను ఒక పిచ్చొన్ కింద నటించిండండి. బాగా ఇట్లా, పిచ్చోన్ లెక్క నటించిస్తే, నన్న నన్ను డబ్బులు అడగరు, ఏం జెయ్యరు. నన్ను వదిలి పెడతారు గావచ్చు అనుకొని, ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దక మొత్తం ఏం తెల్వనీ అమాయక్ లెక్క మొత్తం పిచ్చులెక్కన తిరిగిండండి ఆ అట్లా తిరిగి తిరిగి తిరిగి వేరే దేశాల పంటిపోయి జోషి అద్ జేషీ వాళ్ళన్నారు ఎంత పిచ్చుడైనా ఏదైనా భూమి ఉన్న కట్ట భూమి అమ్మయినా కట్టాలే చేయాల అదిదనంటే లాస్ట్ కు ఇగ ఈడ ఆడ ఆడప్పుదెచ్చి ఈడప్పుదెచ్చి ఇగ ఆటో ఈటో ఏదో ఒకటి స్ సెట్ జేషి ఆయనకు ఇగ ఆమెకు లేకుండా రూపాయి కట్టేసి చ్చిన తర్వాత ఈన ఈ ఊర్ల పంటి ఆ ఉళ్ళ పంటి బాగా ఇంటి దగ్గర ఉండ పోయేదండి. ఈ దేశం ఆ దేశం ఆదొద్ దేశ మీదు దేశం తిరిగి తిరిగి ఒక అమ్మాయిని మళ్ళ తీసుకొచ్చుకని పెళ్ళి ఏసుకొని మళ్ళీ ఇప్పుడు అల్ ఆళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిర ని
ఉ
ఇద్దరు పిల్లలు పుడితే ఇగ మెల్లగా ఆమె తోటి సంసారం జేస్ కుంట బతుకుతున్నాడండి ఇగ పేరెంట్స్ పొదుప్ తే ఫుల్లుగేస్తారండి అట్లా ఇగ వాళ్ళు తాగి వాళ్ళు ఉంట్ టరు ఇగ పెద్ద ఆయన గుడా మ్యారేజ్ అయింది పెద్దయన గూడా ఇద్దరు పిల్లలు వాళ్ళు గుడా ఊరిక గొడవలే పెట్టుకునేదండి. వెళ్ళే సక్కగా ఉండకపోయేది, ఆ ఊకే తల్లిగారింటికి కే పోయేద్ ది ఒక్క పని కూడా చేయకప్ ఏమైనా ఇంట్లో కూర్చొన్ తినడ్ డమే వాలైనా అదో పని ఏదో పని జేషి డబ్బులు తీసుకొస్తే తినేది బాగా దుకన్లో పడుక్ క్క తినేదండి చిల్లర యవ్వారం ఉండేది ఆమెకడా బాగా ఇక లాస్ట్ కు ఆయన బాగా డ్రింక్ వేసి డ్రింక్ వేసి చనిపో రండి ఆ ఇక వాళ్ళ పేరెంట్స్ ఏమైనా వీళ్ళ న అసలు ఒక్కరూపాయి ఆ ఇంకా ఇవ్వదండి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఊకే తిట్టేది ఊకె గొడవ పెట్టుకునేది అన్నట్టు ఇక ఆయన చనిపోయిండు అండి ఆయన చనిపోయింది తర్వాత ఇప్పుడు ఆమె వెళ్ళి ఆ తల్లి గారింటికానే ఉంటుందండి అట్లా కొంచెం బాగా చిరితిండి తింటదండి అట్లా ఏ పని చేయదు ఏం చెయ్యదండి ఉరికే వీళ్ళిట్లా వాళ్ళ అట్లా అని క్యాన్ అంటదండి
వాళ్ళ ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే మన అది మన విషయం పక్క పెట్టుకొని వేరేటోళ్ళనే అంటది అన్నట్టు
ఆ మనది ఎట్లున్నా మనకు సమాధానం చెప్ పోద్దండి కానీ ఆమె మాత్రం అన్ని విషయాలు వీళ్లు ఇట్లన్నట వాళ్ళ అట్లన్నట అని ఇక ఉంటే పాపం అండి ఇక వీళ్ళ ముచ్చట్లు ఆళ్ల ముచ్చట్లు ఇప్పుడు తీర్తే మీ ఫ్యామిలీ బాలేదు కదా మన ఫ్యామిలీ మంచి వాళ్ళ వాళ్ళ తల్లిగారి ఫ్యామిలీ అయితే వాళ్ళ కూడా వలగూడ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అండి ఒక ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలు అండి వాళ్ళు నలుగురు బిడ్డలు అయితే ఈమే చిన్న బిడ్డ అండి ఏదైనా అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇగ ఏం లేదు కదా ఏం చెయ్యదు కదా అని వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఈమకిస్త స్తారు అట్లా చేబట్టే ఈమె చిల్లరే యవారలు తయారైంది బాగా అట్లా తయారయ్యి ఇట్లా చేస్త
లాస్ట్ కు చిరు తిండి అడుగుడు తోటే గుర్తుకొచ్చిందండి అన్త్ అంత సేపాటి దాకా మ్యాటర్ చెప్పినంత సేపు అర్ధం కాలే అడి
ఆ హ హ వాళ్ల పెద్ద తమ్ముడు ఫుల్లు డ్రింక్ వేస్తాడండి డబ్బులు ఉన్నాయాన్ ఏ డబ్బులు ఆ డబ్బుల చూస్తే కొని ఆ ఊరికి ఈ ఊరికి పోయి ఈమే ను ఆమె ను గుంజతాడు దండగలు కడతాడు వస్తాడుటండి వాళ చిన్న త అ మొత్తం చెక్కగాడండి ఇక ఆయన పెళ్లి చేతే పెళ్ళాం తోటి సంసారం చేయకపోతే అది విడాకులు ఇచ్చి సపరేటు పోయిందండి డి
ఆ
ఉ వాళ్ళ ఫ్యామిలీయే సక్క గా ఉండదు కాని ఇవ్వుతాలోళ్ల ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం అది
ఎవరి గురించి మాట్లాడుతుందండి మరి అది అది
ఏదైనా ఫస్ట్ మనది మనం చూసుకోవాలి మాట్లాడుకోవాలి కానీ ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డనయితే ఇప్పటికైనా అండి ఇప్పుడు ఎట్లాగో భర్త తోటి విడాకులు ఇచ్చేసినం మరి ఇంకో ఆయనతో కలిసి ఉంటానం కదా అని అయన అనుకోవాలి కదాండి అట్లా కాదండి ఇప్పుడు ఈయన తోటి ఉన్నా గాని ఇంకా వేరేటోళ్ళు కావాలి వేరేటోళ్లు కావాలనే చూస్తా ఉంటది అంతా వేరే ఉంటదండి ఆ ఆడిబిడ్డ
ఉ
చిల్లర వ్యవహారాలు బాగుంటయండి ఇయల నువ్వు గింత చిల్లరేషం ఎత్తన్నావ్ రేపు నీ కో బిడ్డ ఉన్నది నీకో కొడుకున్నాడు రేపు కోడలు వస్తది ఆ బిడ్డ భవిష్యత్తు ఏం కావాలండి రేపు వాళ్ళు నాలుగు సార్లు వస్తే ఇది ఇట్లా అది అట్లా అని రేపటి రోజు అల్లుడు అనడా అండి మీ అమ్మ క్యారెక్టర్ గిసొంటిది నువ్వు మంచిదాని వని గ్యారెంటీ ఏందని అంటాడా అనరా
మంచోడేనా
స్త్ మంచోడండి పాపం ఇమే పడుకోని లేవ కున్నా ఆయన టీ చేసుకొచ్చి ఇచ్చి ఏదైనా టిఫిన్ గిట్ల చేసి పనికెళ్ళేదట అండి ఆ ప్రతి సండే శాండే శ్యాపింగ్ కో టికి ఎటన్నా ఆ అటు ఇటు తీసుకెళ్లేదట మస్తు చూసుకునేదాట అండి ఉమ్మ్
పరిగలేతుందండీ
ఆ
అవును
అవసరమా అండి తను పెళ్ళిగాక ముందుకే వేరే వాళ్ళ తోటి పోతనని పోయిందట అండి పొయ్యిందాని తీసుకొచ్చే పెళ్లి చేసిన్రు హుమ్మ్ పెళ్లి చేస్తే మళ్ళీ
ట్ ఫస్ట్ విడాకులు ఇచ్చిన ఆయనకు అయిందా అండి మరి పెళ్ళి
ఆ చేస్ కునడు మళ్ళీ ఇద్దరు పిల్లలు కూడా అయ్యింరండీ
ఫస్ట్ ఇచ్చార్ కదా ఆ అబ్బాయి దగ్గర్లోనేనా తెలిసిన వాళ్లేనా అంట
అంటే వే పెళ్లి అయినోళ్ళ ఇప్పుడు లేచిపోయినోళ్ల ముచ్చట
వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఫస్ట్ భర్త
ఆ ఊళ్ళనే ఉన్నాడు ఆ ఊళ్ళనే విడాకులు లై నే మళ్ళా ఆ ఊళ్ళనే ఉండి వేరే జాబ్ జేసే అమ్మాయినీ చేసుకున్నాడండిఇప్పుడు
అవునా
ఆ ఆమె జాబ్ చేస్తదట అండి మళ్ళా ఇద్దరు పిల్లలు ఆ ఇగ ఊకే ఆమె పెళ్ళి చేసుకు ఆయన పెళ్ళిచేసుకున్నాంకా కూడా ఊకే ఈమె ఆమె కాడికి పొయ్యి ఉకె ఏదో ఒకటి అనేదట అండి అయి అయ్యి ఏదో ఒకటి అంటే ఆళ్ల కోపం వచ్చి ఒకసారి కొట్టి రండి ఫుల్ ఫుల్ కొట్డుడు కొట్టిన్రండీ కొడితే
కొడితే మూతి ముక్కలన్నీ పలిగినై